హలో
బాగున్నారా?
ఏం చేస్తన్నవ్
పండుకొని లేచాను ఏం చేస్తున్నారు
పండ్కోన్ ఉన్నా ఇంచా కొన్ని రోజులయింది. ఎట్లున్నవ్
ఏంటీ
చాలా రోజులయింది ఫోన్ చేసి ఎట్లున్నావు ఏం బిజీనా
బిజీ ఏం లేదు. బాగానే ఉన్న
మ్..
ఓ
ఎజామ్స్ ఎట్ల రాస్నవ్
బాగా రాస నువ్వు ఎలా రాసావ్
బానే రాసా కానీ కొన్ని సబ్జెక్ట్స్ కొంచం టఫ్గా అనిపించినయి.
మ్
అవి ముందే కొంచం ప్రాక్టీస్ చేసుంటే బాగుండే అనిపించే
అదే నాక్ కూడా మైక్రో ప్రాసెసర్స్ చాలా కష్టంగా అనిపించింది ఈసారి అంటే డ్రాయింగ్ జరగడం వల్ల క్లాసెస్ సరిగ్ గా జరగలేదా అండ్ నేను ఫ్లాన్ లు సరిగ్గా విన్లేదు సో అందుకే గదా మైక్రో ప్రాసెసర్ కొంచం టఫ్గా అనిపిం చింది
మ్ అవును సబ్జెక్ట్స్లో ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అవి అర్థం చేసుకునేకి ఇంగా ఆ చాలా టైం పట్టింది నాకైతే
ఆ నిజమే ను ఎలా ప్రిపేర్ అయినా అయ్యావు.
నేనా ఏముంది మామూలె ఎగ్జామ్స్ అంటే మనం యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్లో చూస్తాను అంతా వీడియోస్ చూసి ఇంకా సిన్సియర్గా నోట్స్ సీనియర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి గదా వల్ల నోట్స్ తీస్ కొనీ ఇంగ ప్రిపేర్ అయిన
ఓ మంచి ఐడియా నేను మాత్రం చివరి రోజుల్లో ఎక్కువగా చదివా ఇంకా టైం లేదు ఏం చేద్దాము ఇంకా ముందంతా ట్రైనింగ్ క్లాసెస్ కి ఎక్కువ టైం ఇచ్చామా నార్మల్ క్లాసెస్ జరగలేదు అ ఇంకా హడావిడిగా చదివి వెళ్ళి పలం రాయడమే ఏం పాస్ అవుతానో ఏమో
ఉ అది కూడా కరెక్టే లె
ఆ నేను కూడా
ఇంకా చి అసలు చానా టఫ్ ఉన్నాయి టె ఇట్లా జరిగితే ఇంగ ఎట్లా చెప్పు అసలు టైమే సరిపోల ఇంగ లాస్ట్ మీనట్ లో చ చదివి ఎంతని రిస్క్ తీసుకుంటాం చెప్పు లాస్ట్ మీనట్ లో చదివి రాసిన నేనైతే
ఉ అవును కానీ అప్పుడే ఫోకస్ బాగా ఉంటుంది
ఉ అవును ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా
ఇంకేంలేవ్ ఫ్రెండ్స్ తో ట్రిప్ వేయాలని అనుకుంటున్నా అరుకు లేదా ఊటీ ఆ చూడాలి కానీ సమ్మరు కాబట్టి కొంచెం అక్కడై తే మనకి సల్లగా అవుహ
ఆ
ఆ
కు మంచిగానే ఉంటుంది లే మంచి ప్లేసే ఉమ్
లాస్ట్ చాలా బాగుంటది ఉ చూసేదానికి ఎందుకు
ఆ ఇంకా మనం పొయ్యి అక్కడ ట్రిప్ పోయినప్పుడు ఫోన్ చూడకూడా కొంచెం నేచర్ ని కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది ఊటీ అరకు పైడ
మ్మ్ అవును నేచర్ అందుకు చాలా బాగుంటది అదే అవును ఒగ అంటే మనం డిస్ట్రాక్షన్ ఫోన్ నుంచి మంచి డి డివియేట్ అవ్వచ్చు అనమాట
మ్మ్ అక్కడ చానా వ్యాలీస్ తు కాఫీ పాయింట్స్ చాలా ఉన్నాయంట గద చాలా ఫేమస్
హ్మ్ అవును ఆ కాఫీ ప్లాంటేషన్ గార్డెన్సు రివర్సు ఇలా వాటర్ ఫాల్స్ చాలా బాగా గ్రీనరీ చాలా బాగుంటది క్లైమేట్ కూడా మనగింతస్ సమ్మర్ అనిపిస్తది గని ఇక్కడ ఎండలు ఉన్ అయ గంటిటి అక్కడ కొంచెం కూల్ అనిపిస్తుంది
మ్మ్ మీరు పోయేటప్పుడు నన్నీ పిలుచుకొని పోతారా
ఆ ఆ ఖచ్చితంగా నువ్వు లేకపోతే ఎట్లా
సరే ఏమునా ఇంగా ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎవ్వరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి నీకి
ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఫస్ట్ నా బీటెక్ స్టడీస్ కంప్లీట్ అయిపోతే ఎం ఎస్ చెప్పు అదే మ్మ్ హైయర్ స్టడీస్ వెళ్ళాలని ఆలోచిస్తున్నా ఏమో సూడ
నువ్ వెళతవా
మ్మ్ బయట వెళ్ళాలనే అనుకుంటున్నాను మా అక్క దగ్గరికి తనైతే అన్ని చూసుకుంటుంది అనేసి ఉమ్
ఇంకా ఇంకా అంతా చేయాలంటే మంచిగా ఫోకస్ చేసి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వెళ్ళు ఇంగ బయట అంటన్నావు కదా
మ్మ్ చాలా మంచి డెసిషన్ ఆ నాక్ ఏస్టర్ లైఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టము
ఆ
సో అందుకే కొంచెం ఎబ సిస్టమ్స్ విల్ఎస్ఐ మీద టైమ్ స్పెండ్ చేయాలినుకుంటు
హ నేన్ కూడా అన్ అయితే హార్డ్వేర్ ఫీల్డ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోదాము అనుకుంటున్న లిబిఎల్ఎస్ఏ సైడం విన్ ఎమ్మడె సిస్టమ్ సైడ్
వినవును మెయిన్లీ ఎఫ్పిజిఎస్ మీద కొంచెం ప్రాజెక్ట్స్ బాగా చేస్తే నాలెజ్ అనేది గేన్ అవుతు తోన్నీ
ఉ అవునులే అది ఒక మంచి స్కిల్లే ఇండస్ట్రీస్ లో డిమాండ్ కూడా ఉంది దానికి మంచిగా
అవును
ఆ
ఆ ను ఏదనా కోడింగ్ స్ మర్చ్చుకున్నావా
నేను సిఎన్డ్ పైతాన్ కొంచెం స్టార్ట్ చేసినా నేర్చుకునేది ఇంకా వీళ్ళందుో జావా నేర్పిస్తారంట ఇది ఈసమ్ అయిపోతే ఏం చేయాలో ఏమ మ కానీ
బిఎస్ఏ కూడా ప్రాక్టీస్ చేయాలిమ్మ వాారు ఆ
ఇప్పుడు డిఎస్ఏ చాలా చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట అందుకే డిఎస్ఏ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలి బిట్ కోర్స్ అంట దానికి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది
ఉ అవునను రోజు కంంత టైమ్ చదువుత అ
నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ చదువుకుందాం అనుకుంటాం కానీ అది కుదర తూ కానీ ట్రై చేస్తా ఆల్మోస్ట్ ఆల్ నువ్వు
నేను కష్టమే నేన అంతా ఏమి చదవాను లేజీగా ఉంటా
అందుకే నేను ని మోటివేట్ చేస్తున్నా ఫోర్ ఫైవ్ అవర్స్
అ అ చెయి చెయి మోటివే చేస్తే నేనేమన్నానే మీ ఇలాంటి ఫ్రెండ్ ఉండడం నచ్చిందిలే మోటివేట్ జేస్తున్నారు గదా
ఊ ఇంగా కాలేజ్ లైఫ్ ఎట్లుంది అక్కడ అంతా బావుందా ఎన్విరాన్మెంటు ఫ్రెండ్స్ అందరు బావున్నారా
అందరూ బావుంటారు నేను అందరితో ఆట్లాడ్ ఆ అందరూ నాకు బాగుం టర్వం ఆ ఏమన్ ఎ యెళ్లడం కాలేజ్లో ఉండడం రావడం అంతే ఇంకేం లేదు
ఊం అంతేనే అంతా మిక్సెడ్ ఫీలింగ్స్
తే
ఖానీ మిక్సడ్ ఫీడింగ్స్ తొ పాటిస్ ప్ర్రెస్సు కూడా అట్లే ఉంటుంది కదా
ఆ కామనే స్ట్రెస్ అనేది ఇంకా మనకి ఎగ్జామ్స్ లో ఉన్నప్పుడు ఇంక ఒకేసారి అన్ని వచ్చేస్తాయా ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ మిడ్స కెసెమ్మోమ్ అసైన్మెంట్స్ అంట ప్రజెక్స్ అవునవునుపా అప్పుడు వచ్చి స్ట్రెస్స నా ఈ వన్నియర్ ఉన్న స్ట్రెస్సంతా అప్పుడే వచ్చేస్తుందేమో
అ కానీ లాస్ట్ ఇవే మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయన్నమాట మనం కాలేజ్ డేస్లో అట్లే చేస్తా అండి మీ ఇట్లా చేస్తామండి మీ అవే మెమోరీస్గా మారుతాయి
ఊ అవునవును అంకెలె మనకు స్ట్రెస్ ని ఎట్లా హ్యాండిల్ ఆ ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాము అట్లాంటి టైం అట్లాంటి సిచ్యువేషన్స్ సస్తే
ఊ ఇంకా ఫ్రీ టైమ్ లో ఏం జేస్తావు నువ్వు
ఊం సాంగ్స్ వింటాను మ్యూసిక్ వింటా వు సాంగ్స్ మ్యూజిక్
ఏం మోటివేషనల్ సాంగ్స్ వింటావా
బిల్లీగార్ పాట చాలా ఇష్టం
ఆహో ఇమేజిన్ డ్రాగన్స్ కదా నాకు కూడా ఆ పాట కొంచెం నచ్చుతుంది
హ్మ్మ ఆ పాట వింటే కొంచెం మోటివేషన్ వస్త తుంది అనమాట సో అందుకే
ఉ నిజమే అది కూడా
హ్మ్ నువ్వు ఏమైనా ఆ సో అంటే స్పోర్ట్స్ ఆడతావా
మటట్ క్రికెట్ గర్ల్స్కీ అదే కొంచం నాలెడ్జ్ ఉంది క్రికెట్ పైన నువ్వు
నేనుతే మొబైల్ గేమ్స్ లూడో
ఆహా
అవైతే ఆడతాను ఇలా అంటే ఇండోర్ గేమ్స్ ఆడతాను కొంచము ఔట్డోర్ గేమ్స్ చానా తక్ క్కువ అన మాట
హ్మ్ ఒక రోజు లూడో లూడో మ్యా చ్ పెట్టుకుందాంలే
ఆ అవునవును
మ్మ్ ఇంకా మీ ఫ్యామిలీ ఎలా ఉంది
అందరూ బాగున్నారు మీ ఫ్యామిలీ బాగుందా
ఆ అం దరూ బాగున్నారు
ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా టైం తీసుకుంటుంది కదా
ఎట్లా తగ్గించాల్నో అర్థం కాలేదు సోషల్ మీడియా లో నా స్క్రీన్ టైమ్ అయితే ఇన్స్ స్టా లో ఎయిట్ టు నైన్ అవర్స్ ఉంటుంది తెలుసునా
అవునవుఅవును నేను రోజు ఒక గంట మాత్రమే వాడాలి అని నిర్ణయించుకున్నా
ఉ మ్ అది మంచి డే ఇయన్ తీస్ కున్నావ్ కానీ పాటిచ్చాలా గదా
ఆ మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా ఉమ్ మంచిగున్నాయి సరే అయితే మరి బాయ్
ఉ సరే బాయ్
ఉమ్